వినిపిస్తున్నా
అ కనిపిస్తుందండి హలో చెప్పండి ఏం చేస్తున్నారు ఏం లేదు ఇప్పుడే ఏమంటారు ఇది పైకి వచ్చాను సిగ్నల్ కోసము ఇ కరెక్ట అనిపిస్తుంది కరెక్టే అనిపిస్తుంది కదా
ఆ వినిపిస్తున్నాడి
పైన అందరు జ భై వైఫై ఎందుకు ఉంటండి ఫైవ్ జి పోదా అవసరం ఉండ ఊహు ఫోన్ కైది కదా అవసరమే ఉండదు ఇగ ఫైవ్ జీ ఉంటే పోన్ అవసరం ఉంటది ఊ మీకు ఆడ రూటనే నా అండి మరి
ఆ
నీది వైఫైయేనా అంటున్నాను ఊహు
ఈ ఫోన్ లేమో గాని నాకు తలనొప్పి వస్తుందండి
ఊ నాన్ స్టాప్ ఫోను ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడు అంటా ఉంటాయి కదా రెండు కర్ పొద్దుపొద్దున్నె ఉ ఈ రోజే స్టార్ట్ చేశారా
అ
నాకు ఎప్పుడో ఫోనె నాకు ఫైవ్ డేస్ అయితుందండి ఫోర్ వుండాయ్ ఒక త్రీ కాల్స్ అయినాయి ఏం మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి అంటే ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడు అంటది
నావి నిన్నటి వరకి త్రీ యె
త్రీయే అయినాయ్ అండి ఈ రోజు త్రీ అయితే ఇంక ఇప్పుడంక మాట్లాడితే ఇప్పుడు ఇది ఎయిత్ కాల్ అండి ఉ ఊహుహు అదే ఒకటే రోజు కూసుంటే మొత్తం అయిపోతది లేండి నేను ఈ రోజే కూసున్నా కదా మాకలా తెలవ నోల్లుఅయితే అందరితోని ఫోన్ మాట్లాడుతా ఉండే అవునా ఉ మేము ఈరోజే అంద మా క్లాసస్ నాకు తెలిలేనేదల్ అది వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్ చేయాలండి ఏం చేస్తా చెప్పు ఆ అదే అదే చెప్పినా ఫస్ట్ లో నార్మల్ గా ఏమా అలా ఫస్ట్ ఫోన్ చేయమని చెప్పారు ఫోన్ చేశాను మా క్లాస్ ఒళ్ళకి ఫోన్ చేసిన తర్వాతనేమో అది హలో అ హలో అన్నారు రిటర్న్ లో హలో అన్నారు ఏంది ఏం మాట్లాడాలే డు మీరేం మాట్లాడాలని అడుగుతున్నారు ఏం చెప్పాలి నేను ఇందాక ఫస్ట్ కూడా అదే హలో హలో అన్న తర్వాత ఏం మాట్లాడాలి తిన్నరా ఏం ఏం ఆడగాలి ఏం అర్ధం కాలేదు
ఓ
స్టార్టింగ్ కదా ఏం తెలీదు ఫస్ట్ మాట్లాడాను కదా అప్పట్లో ఒకటి ఉంటుండే లేండి అంతే అప్పట్లో ఏంటంటే మనం చానా ఇంటోవర్ట్ అన్నమాట
ఆహా
ఎలా మాట్లాడాలని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంది అ ఎట్లా మాట్లాడారు అలా అయింది యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంది దాని తర్వాత ఏమో మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవుతారు కదా ఎందోటి మా మాట్లాడారా అంటే అట్లే కూసోని ఉండేటోన్ని ఇప్పుడు మొన్న పెళ్ళికి పో మారే
జే
ఉమ్
ఆయనకు అట్లే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేటోళ్ళు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడ
ఉమ్ మాట్లాడే దాని తర్వాత మెలిచినచ్చ చిన్న అలవాటు అయిపోయింది ఇక
ఆ
ఏం లేదు మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఉంటారు వాళ్ళిద్దరూ కొంచెం లవర్స్ అనమాటా ఏం ప్రాబ్ల వచ్చినా మధ్యలో నూకుతారు ఉమ్ అంటే వాళ్ళ ఒక్కరితోనే అలవాటు ఉంది ఎవరితోనూ లేదు నార్మల్ ఇప్పుడ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నార్మల్ అంటే వాళ్ళ బయటికి వెళ్లానికి ఇబ్బంది అయి దా అంటారు దాని తర్వాత మా ఫ్రెండ్ ఫారెన్ లో ఉంటారు ఆ ఇ మి ఇక్కడ ఉంటు ంటది దానితో ఏమనా కావాలన్నా ఏదన్నా వస్తువు ఏమైనా పోయినా ఇండియాలో ఉన్నా కదా చూసుకోకుండా గలీజ్ ఉంటది తెలిసినా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏ వాళ్ళనొదిలేసీ ఎట్ల ఎల్తామ్ ఉం అలా నడుస్తా అంతే కదా లేం కాదు పంచాయతీ పెట్టుకున్నప్పుడు ఫోన్ చేస్తారు మిగతా టైంలో ఫోన్ ఉండదు ఏముండే వాళ్ళే మాట్లాడుకోవాలి కదా ఆ ఉమ్ అలా అలా నడిచింది అది కూడా లాస్ట్ ఫోర్త్ ఇయర్ ఒక వన్ మంత్ ఏ మాట్లాడిన అంతే నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ కూడా కాదు ట్వెల్వ్ డేస్ అనుకుంటా మరి మా మిత్రురాలు ఎలా కలిసింది మీకు మీ మిత్రురాలు మొన్న మ్యారేజ్ కెల్లాను మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అడ డ్ర బస్ బ బస్ స్టాండ్ పోనికి లేదు ఫెసిలిటీ లేదు నేన్ బైకే సు నండి మా ఫ్రెండ్ మాట్లాడిస్తావుంటే నేను మధ్యలో ఉన్నా సేమ్ సినారియో కాకపోతే ఇక్కడ అది కాదు అంటే ఆ ఫ్రెండ్స్ వాళ్ళి ఇద్దరు మాట్లాడుతుంట నేను ఇట్లా చూస్తా ఉన్న అల్లా సైడ్ ఏం చేయాలి ఏం మాట్లాడాలి హయ్ అనాలా బాయ్ ఏం అనాలి చెప్పండి దాని తర్వాత మా క్లాస్ లో ఇంకొకరు ఉంటారు
ఆ
ఏమో మంచిగా మాట్లాడిచ్చిన అంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడించి హాయ్ అన్న తర్వాత హాయ్ అన్న ఏదో ఒకటి ప్రొసీడ్ చేస్తారు కదా అట్లా అనేవ్వలు ప్రొసీడ్ చేసేడుతో ని అట్లా అట్లా కాన్వర్డేషన్ బిల్డ్ అయింది ఓ అట్లా ఇవింకా కల్పకపోతది లే అందరిని బానే ఆ అదే అదే ఇట్లా కలికపోడుతోని అట్లా మ్యాచ్ అయింది నారం మార్ అట్లా ఇవి కూడా అంతవరకు ఫోన్ నెంబర్స్ ఉండే ఏం లేదు
ఉహు
అట్లైంది దీని వల్ల ఈగ ఏం చేస్తాం ఇగ నేను ఇండ్రోలు మాట్లాడలేదు ఈ రోజు అంటే నీకు ఓకే పెద్ద హెల్ప్ అయింది కదా ఇది ఆ ఇది ఒక హెల్ప్ అయింది నార్మల్ ఎవరన్నా సడన్ ల ఫోన్ చేసి మాట్లాడినా గాని మన్నోకరు నామీద ప్రాంగ్ చేసిర్రు ఆ ప్ర్రాంకు తట్టుకోవాలం ఇలాంటియి ఉంటేదిఓకే పర్లేదు గలుగుతరులేండి మొన్న రిజల్ట్ అచ్చుండె రిజల్ట్ అచ్చింరోజు ఎవరో మెసేజ్ చేసిర్రు నిన్ ని ఫ్యాను ఏం చేస్తున్నారు మా బాయ్స్ అనుకున్నా ఫస్ట్ తర్వాత అర్థమయింది అంటే మనకి ఎవరు ఫోన్ మెసేజ్ పెట్టారు కదా అంటే నాకు ఎవరు మెసేజ్ పెట్ట టారు రెండు వందల శాతం ఎవరు పెట్టారు సడన్ల మెసేజ్ పెట్టే టాలక బ్లాంక్ అయిపోఇంది మైండ్ ఫ్రాంక్ కా మరి అది నిజమేనా అది ఫ్రాంక్ అగ అది నిజమే అది ఆ ఎవరో మెసేజ్ అంటే సీనియర్స్ అని జూనియ సీనిర్ జూనియర్ తోని ఇట్లా మెసేజ్ చేపిచ్చుండే నాకు మీ ఫ్రెండ్ మీన్నే నమ్మక కం లేకుండే ఫస్ట్ తెలుసా ఫస్ట్ మీ ఫ్రెండ్ మినే డౌట్ ఉంటే నువ్వే కదా చేసింది నేను నైట్ ఆ రోజు కొంచెం డ్రింక్ ఏసీ ఉండే దాని తర్వాత అర్థం కాదు కదా అరే అట్లెట్ల మెసేజ్ చేస్తారు నాకెందుకు మెసేజ్ చెస్ సిరని నేను ఆలోచిస్తున్నా